చులుకైతే
అవునండి ఎం ఎంత్ రు ఒక నిమిషానికి ఎం మంది చనిపోతున్నారు అన్నది రోడైన్ జంట్లలో తెలుసుకోవాలంటేనే చాలా బాధగా ఉందండి
చాలా అంటే చాలా అండి నాకైతే అసలకి ఆ చూస్తుంటే రోడ్ పైన ఇలా వెళ్తుంటే ఏమన్నా ఇట్లా న్యూస్ తెలిసినా కూడా కూడా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అండి
ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్న ప్రాబ్లమే అయిందండి ఓన్ వెహికల్ లో వెళ్ళినా కూడా మనం కరెక్ట్ వే లో వెళ్ళినా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఏం చేసి తెలియదు ట్రైన్ యాక్సిడెంట్ లో కూడా మన చేతుల్లో ఉండదు ఫ్లైట్ యాక్సిడెంట్స్ కూడా చాలా అవుతున్నాయి ఈ మధ్యలో ప్రాణాలకి బాధ్యత లేకుండా ఐపోయిందండి
బాధ్యత కాదండి భద్రత లేకుండా అయిపోతుంది అసలకి ఏం తెలివ తెలియనే తెలియట్లేదు అసలకి బస్సులో వెళ్తేనేమో చెప్పలేం కొన్ని అంటే వాళ్ళ డ్రైవర్స్ ఎట్లుంటారో తెలియదు ఆర్టీసీ బస్సెస్ అంటే కొంచెం ట్రస్ట్ ఉంటది వేరేవేమో తెలీదు మనం రీసెంట్ గా కూడా చూసాం కదా కొన్నిట్లో బస్ యాక్సిడెంట్స్ బస్ స్పైస్ ఇట్లైనై అని అవి అయినప్పటి నుంచి అసలకి ఇంకా అట్లా ప్రైవేట్ దాంట్లో వెళ్ళాలంటే ఇంకా క కొంచం ఇంకా భయం ఐతుంది
అవునండి
ఏంటో అండి అసలకి నార్మల్ గా మనం రోడ్ పైన వెళ్తుంటే కూడా ఒకటే అనిపిస్తది మనం కరెక్ట్ వేల వెళ్ళిన కూడా అవతల నుంచి ఎవరైనా వచి ఏమన్నా చేసిన కూడా వాళ్ళకి ప్రాబ్లం మనకి కూడా ప్రాబ్లమే అయితది మొత్తానికాయితే సఫర్ అయ్యేది మనమే ఉంటాం మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్నిసార్లు మనం మన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా మనం సఫర్ కావాల్సి వస్తది
అవునండి ఇప్పుడు మనం కరెక్ట్ ట్ వేలో వెళ్ళినా కూడా వాళ్ళు వచ్చే వాళ్ళు కరెక్ట్ గా లేకపోతే బండి కంట్రోల్ అవ్వదు కదండి అప్పుడు ఏం చేస్తామండి అటో ఇటో తిప్పుతాం మన ప్రాణాలకి హాని వెనకాల ముందున్న వాళ్ వాళ్ళకి తెలిదు ఎప్పుడు ఎవరికి ఏమైతదో తెలీదండి రోడ్డు పైన వెళ్ళేటప్పుడు
అదే అండి అదే అర్ధం అవ్వట్లేదు అసలకి రీసెంట్ గా కూడా చాలా యాక్సిడెంట్స్ అంటే చాలా రోడ్ యాక్సిడెంట్స్ లేదా ఇంకా డ్రింకింగ్ చేసి ఎళ్ళేసి గుద్దడం గాని లేకపోతే వాళ్ళంతాకు వాళ్ళు ఇంకొంత మంది ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేసి అట్లా ఏదో ఒక రీజన్ వల్ల మొత్తానికియితే యాక్సిడెంట్ అయితే పక్కా అయితుంది ఎవరొకరికైతే దెబ్బలన్నా లేకపోతే చనిపోవడం గాని ఏదో ఒకటి అయితే పక్కా అయితుందండి.
ఈ మధ్యలోరు ఈ వీటి వల్ల కూడా అండి ఇప్పుడు కుక్కలు పిల్లీలు రోడ్డు పైన ఊరికే అలా తిరుగుతాయి ఉంటాయి కదా అండి వాటిని ఇప్పుడు వాటిని గుద్దుకుంటూ వెళ్ళలేమని చెప్పేసి బ్రేక్ వేసి అలా ఇలా చేస్తే అప్పుడు వారు వాటి వల్ల కూడా వీళ్ళకు లోపల ఉన్న వాళ్ళు సఫర్ అవ్వడం కూడా చాలా మంది చూసినామండి అట్లా యాక్సిడెంట్ అవినవి
అవునండి అదే ఈ మధ్య దాన్ని ఇంకా ఇప్పుడు బాగా ఏమంటారు ఏమైనా కూడా సోషల్ మీడియాలో పెట్టడం చాలా అంటే తొందరగా స్ప్రెడ్ అయితుంది కదా న్యూస్ చిన్న యాక్సిడెంట్ ఏమైనా పెట్టడము లేకపోతే వీడియో తీసి పెట్టడము అన్ని ఇంకా పొద్దున ఒకవేళ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు అందులో కూడా ఏమన్నా అయితే ఇంకా పక్క రోజుకైతే యాక్సిడెంట్స్ అయితే అయితూనే ఉంటాయి కదా. అన్ని ఏమంటరు అందులో వస్తూనే ఉంటాయి. న్యూస్ పేపర్ లో కూడా మొత్తం
ఇప్పుడు బైక్ పైన ఇప్పుడు మనం ఒకవేళ బస్సులో ఎళ్తుంటే ఇట్లా ఏమైన్నా యాక్సిడెంట్ అయిన కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటది దాని నుంచి బయటికి రావడానికి అలా ఉంటది. కానీ ఇప్పుడు బైక్ పైన వెళ్ళి ఇట్లా ఉంటే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోపోతే మాత్రం వాళ్ళకి చాలా రిస్క్ అయిపోతదండి.
చాలా రిస్క్ అండి. అసలుకి రీసెంట్ గా ఏమంటారు నేను అంటే నార్ మల్లి నాక్ బైక్ నడపడం వచ్చు అనమాట. స్కూటీ నడపడం నాకే ఒక్కొక్కసారి రోడ్ పైన అట్ల వెళ్తుంటే కూడా నాకు కూడా అనిపిస్తది. ఒక్కొక్కసారి అంటే మనం మనకి ఓకే వస్ వస్తదని తెలుసు అంటే నడపగలం అనే కాన్ఫిడెంట్ ఉన్నా కూడా సరే కొన్నిసార్లు అన్ ఇప్పటికి కూడా మా సిస్టర్ నేను స్కూటీ డ్రైవ్ చేస్తా అంటే నా ఏమంటరు స్కూటీ ఎక్కదు అంటే ఒక టైప్ ఆఫ్ ఇట్లా ఫియర్ ఉంటది అనమాట అందరు
మనుషుల పైన నమ్మకం ఉండకుండా కూడా అలా ఉంటరు కదండి కొంతమంది
అంటే మరి నమ్మకం లేన్దయితే వాళ్ళు ఎక్కించుకోరు కదాండి.
ఎవ్వరి ప్రాణాల మీద వాళ్ళకి భయం అండి. ఇప్పుడు కుక్క ప్రాణాల మీద కుక్కకి భ్రయం నా ప్రాణాల మీద నాకు భయం. మీ ప్రాణాల మీద మీకు భయం అలా ఉం
ఎంతయినా కూడా కనీసం ఉంటే డ్రైవ్ చేసేటప్పుడు తను గూడా ఉంటది. అంటే నేను కూడా ఉంటా. కదా అట్లుండద్ తనకి తనకి ఏమైపోతదో అని తనే ఆలోచించుకుంట అసలు
అవునండి ఎవ్వరు ఎవ్వరి పాట్లు ఎవ్వరు ఎవ్వరు పైన వాళ్ళు సెల్ఫీస్గా ఉండాలి కదండి.
ఉండాలి కాని చెల్లెల్ని ఎక్కించుకొని తిప్పాలని ఉంటది కదండి కానీ అంటే
సైకిల్ ఉంది కదండి. సైకిల్ అయితే ఇంకా మంచిగ ఉంటది.
ఎక్కిలిపోయిన కష్టం కదండి కొంచెం
అయినా ఇప్పుడు ఎక్కడికెళ్తారండి ఎంత ఎండలు కొడుతున్నాయ్.
ఎండలు కొడుతున్నాయి కరెక్టే గాని, నార్మల్ గా ఏదైనా అవసరం ఉన్నా ఇట్లా షాప్ కట్లా బయ ఇంటిక వెళ్ళడానికైనా కూడా అవసరమే గదా మనకి అట్లా అంటున్నా అంతే
ఏం మీరు ఎంత బా నేర్చుకున్నా ఏం చేసినా ఇప్పుడు మీ తప్పున్నా లేకపోయినా కూడా ప్రాణాలు పోతున్నాయి కదాం అలాంటప్పుడు ఆమె అట్ల భయపడడంలో తప్పు లేదు లేండి.
తప్పేం లేదు. అందుకే ఇంకా నేను గుడా ఈ మధ్య ఫోర్స్ చేయట్లేదు అనమాట. తనని కూడా నీ ఇష్టం అని చెప్తున్నాను తనకు గుడా ఇంకా ఇంకా మనం ఫోర్స్ చేసి మళ్ళా అటు ఇటు ఏమన్నా అయితే నీ వల్లనే అని చెప్పి ఆ బ్యాడ్ నేమ్ మనకి ఎందుకులే అని చెప్పి సరే తన ఇష్టం. తనదిలే అని చెప్పి నేను కూడా ఏం ఫోర్స్ చెయట్లేదు అనమాట. ఉ ఇంకా అండి ఇంకా మీ సైడ్ ఏమన్న రోడ్ యాక్సిడెంట్స్ అట్ల బాగ అయితాయా మీ సైడ్ ఏమన్నా
అవునండి మా దగ్గరా మా ఇంటి ముందు నుంచి ఒక ఏరియా ఉంటదండి. ఆ ఏరియా వరకు బాగా యాక్సిడెంట్స్ అయితూ ఉంటాయండి.
అవునా మా సైడ్ కూడా మాది అంటే మెయిన్ రోడ్ కి కొంచెం దగ్గర అట్లనే ఉంటది మా దగ్గర కూడా బానే అవుతుంటాయి. ఒక్కొకసారి అవన్నీ చూస్తే భయం అయితుంటది. అసలకి ఏంటి ఇవన్నీ ఇలా అయితున్నాయి ఎట్లట్లా అని చెప్పి ఇంకా మీకు వస్తదా అండి కార్ డ్రైవ్ చేయడం. ఆ వెయికిల్స్ డ్రైవ్ చేయడం
ఆ వచ్చండి. నాకు కార్ వచ్చు. ట్రాక్టర్ నడుపుతాను. బైక్ కూడా నడుపు ట్లానండి
వావ్ ట్రాక్టర్ కూడా
ఆ మాకు పొలం ఉందండి. మా పొలం నేనే దున్నుతానండి.
ఎక్కడ నేర్చుకున్నారండి మీరు
నేను మాకు మా నాన్నగారి నేరిప్పించారండి
ఒకే మీ నాన్నగారికు అన్ని వస్తయా
మా నాన్నగారికి అన్న వచ్చింది మా నాన్నగారు పైలెట్ ట్టండి మా నాన్నగారు
పైలేటా
మా నాన్నగారికి పైలట్ కాబట్టి నీటిలో వెళ్ళియి గాలిలో వెళ్ళేయి రోడ్డు పైన వెల్ అన్ని నడుపుతారు మా నాన్నగారు
ఓకే అలానే మీగూడా ట్రాక్టర్ నడపడం ఎలా నేర్పించేసాడు అనమాట.
అవునండి
ఓకే నైస్ అండి. అంటే మీ పొలంలో మంచిగా మీరే ట్రాక్టర్ మంచి అంతా మీ యితే ఉంటా అమ్మ టైం
వంద ఎకరాలు ఉందండి పొలం
వంద ఎకరాలు ఇంకేం కోటీశ్వర్లు గదండి ఇప్పుడు మస్తున్నాయి కదా ఆండ్రయిడ్లు మంచిగానే ఉంటున్నారు అన్నమాట
ఉ రిచ్ అండి మేము
ఓ నయిస్ నయిస్ అండి
నిరుపేదోళ్ళ నిరుపేద
మేం మీడియం ఫ్యామిలీ అనమాట మాది మరి
చదువుకోలేదా అండి. మీరు మీడియం అంటరు ఏంది
అయ చదువుకున్నంత మాత్రనా చదువు ఉందండి
అయ్యో మీడి మీడియం అనరండి. మిడిల్ క్లాస్ వాళ్ళు అంటరు కదండీ.
అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది మీరంటే మీ ఉంద ఎకరాల ఆస్తి పొలము ఉంది మీకు మాకంతా లేదండి ఏదో ఒక టూ త్రీ ఎకర్స్ ఉంది అంతే
ఏముందండి ఇట్ల ఎవరో వచ్చి బండి గుద్దితే సస్తాం.
అయ్య చచ్చిపోతాం ఇంగా చెప్పలేం అదే ఎప్పుడు ఏమయితది ఎవ్వరిక ఏం చెప్పలేం. ఉన్న అన్ని రోజులు మంచిగా ఉండేసి ఇగ ఎప్పుడుంటే అప్పుడు చెప్పాలమి ఇంకా ఏ మినిట్ ఏ సెకండ్ ఏమైతదో కూడా తెల్వదు మనకి అట్లా అయిపోయింది అంత
ఊరికె ఇలా మనం ఏం డ్రైవ్ చేయకున్నా కూడా ఊరిక వెళ్లే మనం బయటకి సరుకులు కొనుక్కుందాం అలా ఇలా వెళ్ళిన కూడా ఈజీగా ఇట్లా ఎవరొచ్చి ఎప్పుడు ఏం గుద్దేదిో తెలియదు. ఎక్కడ ఎవరం ఎట్లా చచ్చిపోయేద్ది తెలీదు అండి.
అదే అంటున్నా కదా అదే ఏమంటరు ఎప్పుడు ఏమయితదో కూడా ఎవ్వరికి ఏం తెల్వదు. ఏమి ఇస్తమో తెల్వదు అంతా ఏందో ఏమో అంత భయం అయితుంటది. ఒక్కొక్కసారి ఎప్పుడు ఏమయితదో ఏందో
తాన అట్లా భయపడుకుంటూ ఉంటే ఎక్కడికి వెళ్తామండి.
అయ్యా నేను వెళ్తానండి నేనంటే భయం అ అట్లేం కాదు కాని సరే ఏదియ్యేది ఉంటే అది అయితదిలే అనుకుంటా నేను. మరీ అట్లేం ఉండనండి మీరు.
నేను అట్లే అనుకుంటాండి
ఎట్లా అండి
భయం
ఓకే అంటే మీరు భయంతో ఎటేళ్ళకుండా ఉంటారా
వెళ్తుంటానండి కానీ భయంతోనే వెళ్తుంటాను.
ఓకే నేనే మంత నేనేమంతా భయపడనండి సరే పోతే పోతామేము ఉంటే ఉంటాం మో అనుకోని వెళ్తా అన్నమాట మరి అంతే ఉండదు నాకు
మాకు తారు ఉంటదండి. మేము కారు తీసుకొని వెళ్తాం. కదా మాకేమన్నా వచ్చి గుద్దిర అందుకేమ మాక ఏం కాదన్ అనుకుంటా
అంతే ఇక మేము యూజువల్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండి ఇక బస్సెస్ మాక్సిమం బస్సెస్ అదే ఇంకా బస్సెసే ఇంకా
మేము వెళ్ళలేమండి చిన్నప్పటి నుంచి ఎప్పుడు బస్సు ఎక్కలేమండి అసలు ఎలా ఉంటదండి బస్లో వెళ్తే
అదో టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లా అన్నమాట ఒకసారి ట్రై చేయండి ఒకసారి బస్ లో వెళ్ళి కూడా మీరు చాలా బాగుంటాది ఇట్లా బస్సు లో వెళ్ళాలంటే కూడా ఇంట్లో పర్మిషన్ అడగాలా
అవునండి ఇప్పుడు ఎక్కడికెళ్తున్నా అని అడుగుతారండి బయటకి వెళ్తున్నాను అంటే బుల్లెట్ తీసుకెళ్ళు లేదా తార్ తీసుకెళ్ళు అలా చెప్తారు కదండి
అంటే మీరు బాగా ఇంకా అంటే అందరికలా కుదరవు కదాండి మీకంటే ఉన్నాయి కాబట్టి కాబట్టి మీకు మాత్రం కుదురుతనంగా ఉంతే
అవునండి
కానీ మీరు బయటికి వెళ్ళేటప్పుడు అలా ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి కొంచెం చూసుకోండి మీరు మీ డ్రైవ్ చేసిన సరే అవతలన్నా సరే జాగ్రత్తగా ఉండండి
అవునండి మీకు కూడా అండి సేమ్ టీ ర్
సరే